చెప్పండి
బాగున్నారా
బానే ఉన్నమండి.
ఏం చేస్తున్నారు.
ఏం లేదు ఫ్యాన్ కింద పండుకున్న
స్తుందా కాల్ ఆఫే వస్తుందా
బాగానే వస్తుం
చెప్ చెప్పుల్ అన్నయ్యకు చెయాలి ఇంకా నాకు స్పీకర్ ఆన్ అయి వస్తుంది నీ కాల్
అంటే
ఆ నార్మల్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడితే ఎట్లా వస్తదో వాయిస్ బయటికి అట్లా వస్తుంది
ఆహా నాకు అలా ఏం లేదు నాకు ఆ పైన స్పీకర్ లోనే వత్తాంది
నాకు కింది నుంచి వస్తుంది
దాకి నేనేం చేయాలి నాకు సెల్లు కంపెనీ పంపుతార సపరియా చెప్తా
ఇందులో స్పీకర్ ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి కూడా ఏం లేదు బయటకి ఎందుకు వస్తుంది మరి
మీ సెల్లు సౌండ్ దానికి కనెక్ట్ అయినట్టు ఉన్నది మీ సెల్ కరాబ్ అయినట్టుంది
సెల్ ఎందుకు కన కరాబ్ అయితది పిచ్చి
మరి పూ ల్యాబ్ పైనకెళ్ళి వచ్చది కిందకెల్లి వచ్చింది కరాబ్ కాకపోతే ఏమైతది ఏమన సెట్టింగ్ చేంజ్ చేసినట్టున్నారు మీరు
నేనేం చెయలేదు
సరే ఇప్పుడు మాట్లాడండి
మాట్లాడు ఇది అయిపోయిన తర్వాత నార్మల్ కాల్ చైయ్యి అప్పుడు కూడా చెక్ చేద్దాం చుప్
ఎవరు మీరు ఏంది ఏం మాట్లాడతాలు ఇంతకు ముందు ఒక్కల్తో కూడా మా మాట్లన్నా ఒకరు ఇట్లా మా వదిన అని ఉంటరు
హా
ఆళ్ళకి ఇంత తెలివిలేదు
ఎందుకు
ఆళ్ళయితే మొత్తం డీటెయిల్స్ చెప్తాలు నాయి ఏ స్కూల్లో చదువుకు న్నామో ఇంకా నాకేమీ తెలీదు అంటారు నాకు బ్రెయిన్ లేదన్న చెప్పినా ఓకే నీకు బ్రెయిన్ లేదంది దాని తర్వాత నీ ముఖల్లో నా ముఖల్లో కూడా బ్రెయిన్ లే పెళ్లి లేదా నాక మా వదినకా నాక చెప్పండి
ఇంతకి
మంచిగా నవ్వుతాలండి మా ఇంటికాడ గిట్లనే కుక్క ఇగిలిత్తాయి కుక్కలు సౌండ్ చేతాయి
ఆహా
కొన్ని పిల్లులు కొన్ని ఉంటాయి అవి గిట్లనే అంటయ్ ఒక పిల్లింటదండి పిచ్చి పిచ్చి చెత్తది అంతా మీ పేరు
క్యూట్ పిల్లియ
క్యూట్టండది గాని ఐ లైక్ పిల్లి ఆ పిల్లి
ఓహో
ఇంకా మా వదిన కి మా ఇంకా హైలైట్ ఏంటిదంటే మా వదినని అడిగిన ఈ ఫోన్ మాట్లాడేటప్పుడు ఏమని అడిగిన మీకు ఎవరంటే ఇష్టం అంటే ఒకటేసారి బావమరిది అంది ఓ కొడుకో నేను ఆకాశం కాదు దాని పైనికి పోయినా డైరెక్ట్ నీకు నీకు కజిన్స్ల ఎవ్వలంటే ఇష్టం అంటె బావమరిది అన్నది నా జన్మ ధన్యమైంది అనుకున్న నేనైతే
తను ఏదో చెప్పి నిన్ను హ్యాపీ చేద్దామని అబద్ధం చెప్పి ఉంటదిలే
అబద్ధం కాదు నేను గుండెల మీద చేయేసుకొని చెప్పుమన్న ఇంకా
ఐస్ హ సరే అదే గుండెల మీద నువ్వు కూడా చేయేసుకొని నీ టాప్ వన్ల ఎవరున్నరో చెప్పు
గుండె లేదండి గుండె తీసి మొన్న చెత్త కుప్పల పడేసిన మా పిల్లకి పెళ్ళయినంక
అయ్యయ్యో
నాకొక లవ్ వన్సైడ్ లవ్ స్టోరీ మనది
సరే ఇగ అయిపొయింది కదా వదిలేసేయ్ బాధపడకు
ఇంకోకలు ఉన్నరు
నేనిది స్పీకర్ ఆన్ ఉందని చెప్పిన నువ్వు ఏదేదో వాగుతున్నావ్ తున్నావు ఎట్లా
టైమ్ పాస్ కే కదా
హు హుమ్మ్
స్పీకర్ ఆన్లో ఉంటే కొద్దిగా సౌండ్ తక్కువ పెట్టుకుంటరండి
నేనది మొత్తం తక్కువ పెట్టినా అయినా అది ఫుల్ వినిపిస్తుంది
మీకు ఇయర్ బడ్స్ లేవా అండి
లేేవండి
వైరియి వైరియి
అవి కూడ లేవు
కానీ మా వదిన చెప్పుడికి నాకు అంత బాగా అనిపిస్తుంది ఇయ్యాల నేను పండుకోను
అబ్బో
నేను టాప్ వన్లున్నా
ఆ అది జస్ట్ అట్లా అట్లా డబ్బా వేసింది అంతే నువ్వు నువ్వు చెప్పు నీ గుండెల మీద చేయేసుకుని నీ టాప్ వన్ లో ఎవరున్నరో
హలో హలో
వినిపియ్యట్లేదా
ఆ వినిపిస్తుంది
నీ గుండెల మీద చేయేసుకొని నువ్వు చెప్పు నీ టాప్ ఏయి
మీకెందుకు నేను మా మ మ కజిన్స్ గురించెలి చెప్పిన నేను
అదే మీ కజిన్స్ లో ఓక టాప్ వన్ అని కజిన్ టాప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అట్లా చెప్పేసుకుంటు వెళ్ళండి
అట్లానే ఉన్నరు
అదే ఉన్నరు కాబట్టి అడుగుతున్నా ఎవరని
నాకు ట వన్లేను అందరు ఉన్నారు
హ్మ్
అ!
వన్లని అందరు ఎట్లా ఉంటరు
ఇగ నాకు ఒక్కలంటే ఇష్టం ఉండదండి మా కజిన్స్ అంటేనే ఇష్టం అంటే ఒక్కొక్కసారి నే నేను నేను చెప్పింది అన్ని ఇంటరు కానీ ఒక్కళ్ తప్ప అందరు ఇంటరు నేను చెప్పేది
ఎవరు ఆ ఒక్కరు
ఉన్నరు ఒకరు ఆ వేస్ట్ వోళ్ళు
ఎవర అది
మీకెందుకు ఇంత ఎగ్జైట్ అయితాళ్ళు
అయ్యో తెలుసుకుందామని జనరల్ నాలెడ్జ్ కోసం
జనరల్ నాలెడ్జ్ గి మా ఫ్యామిలీ జనరల్ నాలెడ్జ్ కొశ్చన్లో ఎందుకు వత్తదండి
ఆ వస్తది అట్లనే ఎందుకు రాదు
ఏమో ఆళ్ళని జూస్తే అపుడప్పుడు నాకు కోపమొత్తది. మీతోలందర్ నేను చెప్పిన మాట ఇంటరు ఆళ్ళొక్కల్ తప్పి ఇనరు
ఆహా
ఆ... మా బావ షుగర్ పసాడు మా బావ కోలు కొట్టుకుని ఉంటడు
సర
చూడు ఇట్లా నేను ఇప్పుడు మా బావని ఏమన్నా కూడా మా బావ ఏమనడు నన్ను తిట్టిన కూడా ఏమనడు
మీ బావ కాల్లో లేడు కాబట్టి ఏమనడు
కాల్లో గూడా ఏమనడు నేన్ తిట్టిద కూడ ఎమనడు సప్పుడు గుండి నవ్వుతడు వాచ
సరిపోయరు మీరు
మా ఫ్యామిలీ అందర్ నను తిట్టిన ఏమ్ అనుకోరు కానీ మళ్ళా బయటే తిడతారు ఒక్కేలే ఉన్నారు అంత వేస్ట్ వోళ్ళు
వాళ్ మాత్రం ఏమంటారు
వాళ్ళు నన్ను ఏమనరు నేను చెప్పింది ఇయ్యరు నాకు నాకు అదే నచ్చదు వీళ్ళందరూ నేను చెప్పినట్టు ఇంటరు చెయ్యలేని చెప్ ప్ప అండి నేను అన్ని చేసేటియ్ చెస్తా
చేసేటియ్ చెప్తే ఎందుకు చేయరు పిచ్చా వాళ్ళకేమైనా
ఆళ్ నుంచి మెంటల్ హాస్పిటల్ దొరకొచ్చినమ్ ఆహా మా బావ ఉంటాడు కదా మా బావ చెత్త కుప్పలకి ఎళ్ళొచ్చాడు.
ఆహా
హ్మ్మ్ ఏదో చెత్త కుప్పల నుంచి తెచ్చిన వోళ్ళు సప్పుడగుండచ్చుగ ఏమో నాకు బోర్ కొట్టి పిలిచినా కూడా రారు
ఫోన్ చేస్తే ఏదో ఒకటి చెప్తారంటరుగ నేను చెప్పింది మాత్రం వినరు
చాలా సార్లు వచ్చే ఉంటారు
నీకే తెలుసు
నాకు కళొచ్చింది
మీ కద గురించిలా వెళ్ళాం చాలా చాలా కన్నా అచ్చిన దానికన్నా రానివే ఎక్కువ
నువ్వు ఉల్టా చెప్తున్నావు అనుకుంటా
మీక్ దెల్సా నేను ఇక్కడ ఏ ఎక్స్పీ యాడ్ చేస్ త్తా నేనైతే నేను అంతా పిచ్చోనిక్ కాదు
ఆహా
నేను ఎందుకుంటానంటే నేను ఎప్పుడ ఏ గేమ్ పిలిచినా రాదు అచ్చి మళ్ళా నేనేమో జేసినట్టే ఉరుకుతరు హా
ఇంత ఈజీగా అపద్ధం ఎట్లా చెప్తున్నారు మీరు
అట్టే పెడదా అండి
పెట్టండి
పెడతారా నాతో చాలెంజ్ పెడతారా నేను మా కజిన్ తోటి ఫోన్ చేపిత్తా
సారీ
ఉ
ఆ మీరు మీ కజిన్ ఒక టీమప్ పై పాపం అబద్ధం జెప్తే తన గురించి
మా కజిన్ నాతోటి కల్వదండి ఎక్కువ
ఆహ
ఊ సోడా బుడ్డల్కదె
ఏయ్
కళ్ళు కనపడవు గాని కళ్ళు కనపడవు గా ఘోర అయితే నవ్వొచ్చింది
ఆహ
కొంచెం దూరం బెట్టి చెయ్యిలా ఐదేళ్ళ పెడితే రొండు అంటది మళ్ళీ గేతులకి మళ్ళ అవి రొండే గదా అంటది
నవ్వొత్తది అప్పుడప్పుడు ఏందీ ఊ స్వీట్ గా తొక్కద మేకప్ అయితది మా ఇంటిక్కాడ పంది దాంగఫిలో
ఏయ్
నీకెందుకు కోప్మత్తాంది మా కజిన్ని నేను పొగుడుతున్నా మీకి దెలుసా
ఆ చాలా బాగా పొగుడుతున్నావ్
ఆనిమల్స్ అంటే నాకు చాలా ఇష్టం అందులో పందంటే చాలా చాలా ఇష్టం
ఆహా
ఊ నేనే వాగుతాన్న అప్పటికెళ్ళి మీరు మాట్లాడారా
నేను కూడా మాట్లాడుతున్నా కదా
ఏం మాట్లాడ ఇట్లా
నేను మాట్లాదండే మీరు రిప్లైస్ ఇస్తున్నారా
నేను రిప్లై ఇత్తన్న నేను మాట్లాడేదానికి మీరు రిప్లై ఇత్తర్
నేను క్వషన్ చేస్తుంటే నువ్వు చెప్తున్నావు ఇంత పె మీ కజిన్స్ గురించి అడిగినా
మాకు కజిన్స్ గురించి చెప్పినా గాధ నేను అందరు సో స్వీట్ అంట గాద సో స్వీట్ అందరు మంచి వోళ్లే గానీ మేము ఇప్పటి దాకా ఒక ట్రిప్ కూడా పోలే మా ఇంట్ల మేము గంతా పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇస్తాం ప్లస్ మ దగ్గర డబ్బులు ఉండాయి అనుకో వేరే విషయం ఒక దగ్గర కూడా చెప్పకండి. ట్రిప్పుకి పోయా అన్ని అంటే మామూలు ఉంటాయి ట్రిప్పు పోయే అన్నీ ఉండయి.
ఆహా
ఇప్పుడు ట్రిప్ పోయే డబ్బులు ఉన్నా ఇంట్లో అడిగే వారికి ఇంట్లోళ్ళు పర్మిషన్ ఇయ్యకపోతే సప్పుడేకా ఏడ్స్ కుంటా ఉండి తిట్కుకునుడు తప్ప ఏం చేయలేం. ఓకే మారీ ఐ వీల్ కాల్ యూ బాయ్
బాయ్
బాయ్